హలో కీర్తన
ఆయ్
ఏం చేస్తున్నవు
ఏం లేదె తిన్నా టీవీ చూస్తున్నా
టీవీ చూస్తున్నావా ఏమొస్తుంది టీవీలో అంత ఇంట్రెస్టింగ్
నేనా సియడి చూస్తున్నా
వావ్ నేన్ చిన్నప్పుడు అవి చాలా బాగ చూసే దాన్ని
అవునవును ఇంకా ఇప్పుడు మేమ్ చూస్తా తున్నది
ఇప్పుడు వస్తుందా సిఐడి ఈ టైం కి రోజు మా టీవీ లో టెన్ థర్టీకి వచ్చేది సిఐడి నేను చూసినప్పుడు
లేల్ అవునా నేను హిందీలో చూస్తానే ఛానల్లో రోజు రాత్రి వరకు వస్తది
అవునా అవును నీకు ఈ విషయం తెలుసు సా
ఎందె
ఓ గ్యాస్ షార్టేజ్ అయ్యందని
అవున్ తెలుసు
మా లాంటి హాస్టలోల్ల పరిస్థితి ఏందని అనుకుంటున్నారు మీరు
నేనా ఏం లేదు ఇంకా పోయి కట్టెలు తీసుకొని ఇంక కట్టెల మీద వండుకోవడమే కట్టల పొయ్యి మీద
అయ్యో మ బతుకుల్ బస్ స్టాండే
ఈ ముందు మంచి ఫ్రీ స్పేస్ ఉ ఉంటే మంచిగా వండుకోవచ్చు ఇంకా మనకి ఇంకా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ తగ్గుతయి ఇంకా గ్యాస్ మీద
గ్యాస్ మీద తగ్గుతాయని దాని మల్ల మళ్ళ హెల్త్ ఇష్యూస్ అలానే వస్తయి కదా కీర్తన గారు
హెల్ కట్టల పోయి మీ వండుకుంటే ఇంకా మంచిదే కదా
అంటే వండుకోడం ఓకే మమ్మీ వాళ్ళకి ఆ పొగ లోపల పడడం వల్ల చాలా ప్రాబ్లం అవుతది
అవును బట్ అ ఒక సిస్టమా టిగా ఉండితే పొగరాదు అంటే మరీ ఓ రోజు కాకుండ కొసేపు వెల్ గ్యాస్ కొసేప్ కట్టలు పోయ్యి అయితే ఏం కాదు
అంత ఛాన్స్ ఉంటదా అంత ఒప్పిక ఉంటదా ఈ కాలం ఉమెన్స్ కి
అంటే మన మమ్మీ వాళ్ళకు ఉంటది కాని మనకు ఉండదు ఈ డేన్జీ వాళ్ళకి ఓక
అవును అది కూడా కూడా కరెక్టే
మమ్మల్ని మన మమ్మీ వాళ్ళని ఎప్పటి నుంచో వండుతున్నారు. కట్టల పొయ్య మీద తర్వాత చేంజ్ చేయరు.
మన మన పుట్టినకు మన పుట్టినకో వచ్చి యి గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ మళ్ళా ఇప్పుడు ఈ షార్టేజ్ వల్ల మళ్ళ మమ్మీలు పాత క మళ్ళా ఆడేస్ కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కావచ్చు.
అవును
ఊ
బర్త్ బట్ ఆ పొగ పొగ కోసమే ప్రాబ్లం
అది కూడా కరెక్ట్గా పొగా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇంకా సమ్మర్ వింటర్ అయినా పర్లేదు.
ఆ ఈ సమ్మర్కి ఇంకా వేడివల్ళ ఇంకా ఇంకా అది హ్యూమిడిటీ ఎక్కువయ్యి ఇంకా పొగా ఎక్కువ రావడం, హీట్ ఎక్కువ అవ్వడం అవుతుంది.
అవును ఇంకా ఓ ఇదేమంటారు ఆ ఈ వింటర్ లో వచ్చడం వల్లచ్చ సమ్మర్ లో రావడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా సమ్మర్ ఆల్రెడి చాలా తొందరగాంది వచ్చింది
అవును మనకి ఇంకా మార్చి లోనే వచ్చింది. సబర్ మేలో కాకుండా ఇంకా మేలో ఇంక్ ఉంటది.
మీ అందరు అప్పటికి సచ్చిపోతారు హెడ్ సన్ స్ట్రోక్స్ తో, పోయిన సరే చాలా మంది ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ ప్రాబ్లమ్ అయి అన్ని అయింది. ఈసారి ఇంకెంత ఎఫెక్ట్ అవుతందో తెలియదు.
అవును అది మరి గ్లోబల్ వార్మిషన్ అవ్వచ్చు, లేదా చెట్లు నరకడం కూడా అవ్వచ్చు. ఈ మధ్య చాలా చెట్లు తగ్గిపోయినాయి దాని వల్ల ఎండలు ముందే వచ్చేస్తున్నాయి.
అవును మీకు ఇన్సిడెంట్ గుర్తుందా. ఒక హైదరాబాద్ యూనివర్సిటీ కోసం
ఆ ఆ హైదరాబాద్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ.
ఆ యూనివర్సిటీలో ఆ ల్యాండ్ అంతా ఆ డిఫారెస్ట్ చేషన్ చేస్తారని స్టూడెంట్స్ అంతా ఫార్ట్ చేశారు.
అవును చేేసిరు కానీ లాస్టుకి వదిలేసుర్ ఇంగా
అదే
అనా ఎందు సన్న ఆది చింత నట్ట అర్ధమయితలే
వల్ల మార్చ లో స్టార్ట్ అయిన ఎండలలో అది ఒకవేళ డిఫారెస్టేషన్ చేసి ఉంటే
ఉ అవును మళ్ళీ దాంట్లో జంతువులు కూడా పాపం అవి అప్పుడు ప్రొటెస్ట్ వల్ల అక్కడిక్కడికి వెళ్ళిపోయాయి. చాలా మంది అన్నారు ఇంకాదంతే లో యానిమల్స్ లేవు. ఏం లేవు అని బట్ దాంట్లో ఉండే
అవును
బట్ మా గవర్నమెంట్ వాళ్ళు ఏమి తీసుకోక లాస్ట్ కి మన స్టూడెంట్ ప్రొటెస్ట్ చేయడం వల్ల వదిలేషిరు
ఆ ఇగ కొన్ని కొన్నా
దాన్ని ఒక యాక్చువల్ ఒక పార్క్ లాగా చేద్దాం అనుకున్నడంట ఇంకా పార్క్ ఎందుకు ఒక యూనివర్సిటీని పార్క్ లా జేయడం
ఒ యూనివర్సిటీల అంత పెద్ద ఫారెస్ట్ కొనే ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ని పార్క్ చేస్తే ఏం లాభం ఇప్పుడు ఫ ఫారెస్ట్ ఫారెస్ లాగా లేకపోతే జంగల్ లాగా ఉంటే టె కొంచెం ఎనిమల్స్ కి సర్ సర్వైవల్ కి ప్లేస్ దొరుకు తది
అవును మళ్ళీ ఇక్కడ మొన్న బొల్లారం బజార్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ మార్కెట్ ని వాళ్ళు తీసేసారు జూడు
దాని వల్ల స్లవ్ స్లమ్ వాళ్ళు వాళ్ళకి
వాళ్ళ తప్పు ఏం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రెంట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఓనర్స్ వాళ్ళ తప్పు ఉంటుంది ఇప్పుడు రెంటర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తారు లాస్ట్ లాసొస్తుంది కదా వాళ్ళకి ఓనర్స్ కేముంది వాళ్ళు వేరే దగ్గర చూసుకుంటారు కానీ రెంటర్సే కదా చూసుకునేది. హలో హలో హలో హలో